హలో
ఆ అక్క ఉన్నరా అక్క డురికీ
అ ఆ ఏం చేస్తున్నావ్రా వచ్చినార ఇప్పుడే డ్యూటీకి
నైటు ఫిష్ తెచ్చిండు అ వాటిని ఫ్రై చేత్తన్న
పాయిండ చిన్నోడు స్కూల్కి పొద్దున అట్ ఒచ్చినా వచ్చి వ్యాన్ వ్యాన్లోనే వచ్చినా స్కూల్ వ్యాన్ వస్తది కదా
ఆహా
స్కూల్ వ్యాన్లోనే ఒచ్చినా
ఆ
ఈ రోజు ఉన్నది కదా ఇగ ఆడిట్ పనులు ఉన్నాయి సిస్టర్క్ ఫోన్ చేసిన
ఆహ్
స్ధర ఒస్త అన్నది ఇ రిపోర్ట్ల్ గిట్ లున్నాయి లే గాడిటర్స్ ఉన్నాయి కదా అవి మన ఆయాన్యువల్ రిపోర్ట్ ఉన్న ప్లస్ టు ఆడిట్టూ అవి లేరి అన్ని మల్ల ఆన్లైన్ చేయలే పెండ్రైవ్ల చేయలే కియాలా వాటికోస్
కొన్నర్ తిన్నావ మరి, తిని ఎల్నవ ఏమైనా తీసుకెళ్నవ?
జావ దాగినర శం పెడ్తాంద ఆడ
ఆ పొద్దున పడ్డది ఇగ మళ్ళ వల్ల
ఆహా మాకీడ పడ్తాంది సన్నగ ఉమ్ సన్నగా పడ్తాంది. స్కూల్లో పిల్లలకు కొత్త పిల్లలు జెయిన్ అయితాండ్రు కదా.
ఆహా
ఆ వాళ్ళకి ఇగ ఒక అది అవి ఆడుకునేటివి బొమ్మలు లాంటివి ఇగా ఆది అవి ఏనుగు బొమ్మ అవి ఉంటాయి కదా, వాటి మీద కూర్చొని ఆడడానికి ఆయమ్మలు ఇద్దరు ఇక్కడ ఆడిపిస్తా ఉన్నరు, కొత్త పిల్లలు కొంచెం ఏడుస్తా ఉన్నరు.
ఏడుతరు కొత్త పిల్లల
ఆ బుధవారం నుంచి బుక్స్ ఇస్తరట పేరెంట్స్ వస్తాలు ఇగ నేను జంగాల్ పిల్ల ఇద్దరు వచ్చిండ్రు మేడం రాండి అంటే, ఇగ పోయి వాళ్ళిద్దరిని జెయిన్ చేసినా, ఎనిమిదో క్లాస్ ఒకామె సెకండ్ థర్డ్ క్లాస్ ఒకామె. ఆ మంచిగా అంటే ఇగ డి డిజిటల్ క్లాసులు ఉన్నాయి కదా రీడ
అవునవును
టూ డిజిటల్ క్లాసులు, మళ్ళీ తర్వాత జనరల్ నాలెడ్జీ క్లాసులు ఆ తర్వాత ఆ మళ్ళీ వా వ ర వార వార వారానికి ఒకసారి పిల్లలకు టాస్కులు ఇస్తరు చిన్న చిన్నగా, ఇచ్చి నువ్వు అది జేయాలే నువ్వు ఇది జేయలే అని దాని గురించి వ్యాసరచన తరాత పాటలు డ్యాన్సులు అట్లా పెడతరూ అన్నట్టు ఒక్కొక్క
ఒక్కొక్క రోజు ఒక్క రోజుగా వేరే వేరే టి
సాటర్డే మొత్తం ఇగ అందరూ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తంటారు, వాళ్ళని చూసి మిగతా పిల్లలు నేర్చుకుంటారన్న అంటే స్టేజ్ ఫియర్ పోడానికి మాట్లాడానికి
అదే వాళ్ళని చూసి వీళ్ళు
ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత ఆ ఆటలు పాటలు, డ్యాన్సులు, స్పీచ్, వ్యాసరచన అట్లాంటివి ఉంటాయి అన్నట్టు, ఇంక సిస్టర్ వాళ్ళు వచ్చినోళ్ళకు ప్రైజ్లు ఇస్తరు. ఇగ పిల్లలకి ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి
ఇంగ అదే బాగా చేస్తాలంటే ఇంకా చేస్తరని
పిల్లలకి అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇంప్రూవ్ అయి ట్రూ కదా ఆ ఆ ఆలోచన పిల్లల్లో అవగా హన గల్పిస్తా ఉన్నరు మళ్ళా పిల్లలతో ఇంగ వేరే వా ఎదుటి వాళ్ళతోటి ఎట్ల మాటాలే మాట్లాడాలని ఇద్దర్ని నిలబెట్టి రెస్పెక్ట్గా హలో, హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నామంటే వాట్ ఆర్ డూయింగ్, ఎక్స్క్యూజ్ మీ అంటే నేను కలవచ్చా మాట్లా డొచ్చా అంకులా ఆంటీ నా ప ఇక ఎదురుగున్న నిలబడ్డ వాళ్ళని ఏమని వాలి ఎట్లా విలవాలి ఎట్లా సంబోధించాలే రెస్పెక్ట్ టిగ అట్లా అని ఇగ కొంచెం వాళ్ళకి చిన్ చిన్న నేర్పిస్తా ఉంటరు యాక్షన్ గా యాక్షన్ ప్లాన్ లా వాళ్ళకి నేర్పిస్తా ఉంటరు ఇగ అట్లా రో నే వారానికి ఒకసారి శ శనివారంము మధ్యాహ్నం దాకా క్లాసులు అయితే మధ్యానం తర్వాత ఇంగ ఆ ఇవుంటయ్ అన్నట్టు ఒక రోజు సో ఒకరి పిల్లలు నేన్ ఈసారి మాట్లాడినంటే నక్స్ట్ నేను మాట్డతా నేన్ డ్యాన్ చేస్తా నేన్ పాట పాడతా నేన్ వ్యాస రచన చేస్త ఆ నేను ఇక్కడ ఏంటి అంటే ఆ మోగ వాళ్ళ సైగల్ అలాతోటి ఏంటిదని చెప్పించుకోవాలి ఇంకా ప్రతి ప్రతి ది అప్డేట్ అయితుంటుందిరా
ప్రతి ఒక్కటి ఇగా చేస్తూనే ఉంటారు ఒకరినికొకరు పిల్లలు
అయితేనే ఉంటాయి ప్రతీదీ చేస్త ఉంటారు పిల్లలు ఆ ఇగ కొన్ని రోజులు ఏడిసిన చిన్నపిల్లలు మళ్ళీ మంచి
అల్వ ఏకనే ఉంటరగా చిన్న
ఉమ్ అయితే చిన్నోనీరు ఈసారి ఇందులోనే ఎస్తామనుకున్నా
నా
వేస్తా అనుకుంటే ఇక పిల్లలు మరి అందరు ఆడ ఉన్నారని పంపిస్తా అన్నావు కదా
ఇగ అట్టే పోతా అంటాండి అక్క స్కూల్ ఆ స్కూల్ కే పోతానేే ఒక్క సంవత్సరం పెరిగి పోతాగాని అంటాడు
ఆహా ఇప్పుడు సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా క్లా ఫస్ట్ క్లాస్ కొంచెం సెకండ్కిచ్చిన కేెయిరా ఎందంటే మంచిగా స్టడీ బాగుంటది
అదే నెక్స్ట్ ఇయర్ ఇగ అటే వస్తారు అట ఈ ఇయర్ ఒక ఇయర్ ఉంటాండిడా ఇప్పుడు ఒక ఇయర్ నీ కొడుకుంటాను కదా అన్నా అని పోతాడు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ అయితే ఆయనడు అందరు పోతారు
హ పిల్లలకు ఫస్ట్ బేసిక్ నుండి స్టడీ మంచిగా ఉంటే గ్రౌండ్ నుంచే వాళ్ళలకు గట్టిగా ఉంటే తర్వాత దేన్ని అయినా వాళ్ళు చేయగలుగుతారు మాట్లాడే విధ ఇప్పుడు టాకింగ్ బాగా చేస్తారు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచర్స్ పిల్లలు చిన్న పిల్లలయితే ఒక మూడు నాలుగు రోజులు ఏడుస్తారు తర్వాత నుంచి ఇక వాళ్ళ అలవాట అయ్యి చిన్న చిన్నగా నేర్చుకొని మాట్లాడుతల్లు ఆ ఇ కాబట్టి ఇక నాక ఏందంటే బయట స్కూళ్ల కంటే ఇక్కడ చూస్తే కొంచెం మెరుగు అనిపిస్తది
అదే అదేగానీ ఈ నెక్ట్ కస్త కాం కంప్లాసరీ అతడు అట నెక్స్ట్
ఈ బాక్స్ పెట్టి పంపిస్తే సరిపోతతే ఇక్కడ ఆయామ్మల్లు ఉన్నారు కదా వాళ్ళ తినబెడతారు వాళ్ళే చూసుకుంటారు
ఇప్పుడు ఇ రాని వెతాను నేను తీసుకెళ్తాను బాక్స్
అదే కదా అదే వచ్చే సంవత్సం నుంచి నీకేంటి ఉండది ఇంకేదైనా పని చూసుకోవచ్చువవు చిన్నగా
ఆ నేనే అంటే బుక్స్ ఇచ్చే వరకే పోతాను
ఆహా కాంత మరి మళ్ళా అట్ట కవర్స్ గట్లా వేయాలి కదా అ మళ్ళ కవర్స్కి ఇట్లా ఎయ్యాలి కదా బుక్స్ ఇస్తే
డివైడ్ చేస్తారు బుక్స్ ఇతే
నేమ్స్ రాయాల మళ్ళ చూడాలి అట్టలేయాలి వాళ్ళకి అన్నీ సర్ది చూపెట్టాలి కదా లేకుంటే మర్చిపోతారు పిల్లల్ని గేమ్స్ లేకుంటేవేరే వాళ్ళ పిల్లలు కూడా తీసుకుంటారు
ఆ అదే ఒసారి బుక్స్ బుక్స్ కొన్నదాకా వెళ్తే వాళ్ళను అన్ని చేసినాక సరి చేసినాక అయినే పోతాడు ఇక బాక్స్ తీసు కని పోతాడు వంట అవుతందిగాని తినబెట్టే వెళ్తాను కాగానీ కొంచెం బా స కానే
ఆహా హా అత్తమ్మ పోయిందా ఆ అదే కొంచెం ఎనిమిగాదే అం పిల్లలు ఉంటారు కదా పొద్న్ననే పోవాలి మళ్ళీ ఏదన్నా అన్న వాళ్ళకి వాటర్ అది ఇది పెట్టాలే కదా
వాటర్ే వాటర్ వాలా పోస్తూనే ఉంటాడు వాటర్ అ నచ్చిపోతావు కానీ కొంచెం ఇంక మళ్ళ వచేవరకి రూములు ఊడవాలి అంతే
ఉడువలే చేయాలే కొంచెం పని ఉంటుంది కదా ఉండాలి టైంకి కొంతమంది వ్యాంల పిల్లలు ఫస్టు విలేజ్ నుంచి తొందరగా వచ్చే పిల్లలు తినకుండా వస్తరు. వాళ్ళ రెండు బాకసులు దెచ్చుకుంటారి. యరు మళ్ళీ మధ్యానం దీంటారు. ఆ బాక్స్లు గూడా తీసేయాలి. ఇక్కడ అట్లే ఆరున్నర ఒక ఏడు గంటలకు వచ్చే పిల్లలకు బక్స్ ఎనిమిద్ తో ఎనిమిదిన్నరకి ఇట దీంటా రాగానే
మేడం హా లేదా అడ తినవెట్టరో లంచ్ టైమ్నే.
ఆహా మీరు అంటే మనక్ అడా వ్యాన్ లేటుగా వస్తది గదారా
చూడు
అట్లే వచ్చడా ఇక్కడ ఏంది, ఇక్కడ పసరా నుంచి వచ్చే పిల్లలు. వేరే ముందుగాల పోతే వాళ్ళు ఎనిమిది నరకు ఏ ఏడు ఎనిమిది గంటలకు వచ్చే పిల్లలు మేము లాస్ట్ ప్యాన్ వచ్చేసరికి తినేస్తారు, ప్రేర్ టైంకి తినేస్తారు. మధ్యానం లంచ్ తింటారు. రెండు బాక్సులు తెచ్చుకుంటారు ఎందుకంటే పిల్లలు గదా.
ఇక్కడ కూడా వేరే వేరే ఊళ్ళ ఆతారు గాని తినవెట్టారు, అదే లంచ్ టైంలోనే తినవెడతారు. మళ్ళా ఫా ఆ తినవెట్
ఉహుహ్ మా పన్నెండున్నరకు లంచి. పిల్లలు తింటారు పొద్దున్న ది యరుగా వచ్చిన్ తినని పిల్లలు అందరూ కూర్చొని తింటారు. ప్రేర్ టైం వరకు మాత్రం అందరూ ఆ ప్రేర్లోనే ఉంటారు. అప్పటి వరకు తింటారు.
ఏందే తినవెట్టే పాలతాగిచ్చి స్నానం చేయిచ్చి తోలుతా.
ఉహుహ్ హు
తీస్కావేయినా దిష్కబోకున్న తినవెట్టుడు దాకా రన్ వేడి వేడి దీన్నావేడితే కొంచెం మంచిగుంటది.
ఉహుహ్ సా దో తొల్తారంట మరి ఉదేయ్ పిల్లలును ఇక్కనే అదే సన్ రైస్కి. మరి ఇన్నే ఉంటాడా, నిన్నా బ్యాగ్ గిట్లా దేచ్చుకున్నారుగా.
ఇన్నే నటా.
టే ఇక్కనేనా డు
తమ్ముడిటే, మరదలిటే, పిల్లలిటే, అందరిటే.
అరి ఇంకా సామాన్ కొచ్చు కొలి గదా.
రూము రొండు ఉంటే ఇక్కడ ఉండారట అక్క. వాష్రూమ్ లేదాట
అవును గదా
బసరూమ్ లేదట కాని ఇక్కడే ఉంటాడ కాని, ఏరే ఎక్కడైన్నా ఫిరాయి దిస్
ఆ ఆ అందుకే నన్ను పొద్దున అడిగిందిరా మీ మీ దాగ మీర్ దాంట్లో ఏమన్నా రూములు ఖాళీగా ఉన్నాయా అక్క అని.
పిల్లల ముగ్గురు ఇక్కడేనా పిల్లలు అక్కడ ఆయన అక్కడ ఏడుంటాడు.
అయితే మన రియాజు వాళ్ళ అది లేదా పైన
ఆ
పన్ జెస్తాద్ సూడ్రా. ఆ రియాజు వాళ్ళ పైనునాధ్ ఒక్ కో రూము నాలుగు వేల ఐదు వందలకి ఇస్తారట.
మరి చెప్పినావా.
చెప్పిన పొద్దున అడిగింది. అడిగితే మళ్ళీ ఉన్న వాసవక్కలు కూడా అడిగానని వాసవ ఒక్కలు అట చిన్నోన్ని స్కూల్. గాడనే ఉన్నదంట కింద.
ఆ అదే అటే ఉన్నదాట.
ఈ శోభ అక్కోలా తమ్ముడు ఉంటాడు. వాళ్ళ పెద్ద చిన్నమ్మ కొడుకు గివ్ ఏదో ఊర్లో వాడు శంకర్ అని పెయింటింగ్స్ ఏస్ తద్ జూడ్రా ఆ వాని వాళ్ళ వాడుంటాడట అక్కడ కిందనే ఉన్నది మంచిగానే ఉందది. చిన్నోనికి స్కూల్కు తగ్గరా అని అన్నది పొద్దున
అదే అన్నాడట అన్న కూడా అన్నాడట
మరి కాల్ చేసేది ఉంటే ఇక ఆయన ఆయన తిప్పితే అయిపోతుంది కదా మరి అని నేను అన్ని ఎందుకు లొళి కదా పనిలో పని అయిపోయి చేసుకుంటూ అయిపోతు వస్తుంది కద ఊకే బాధపడడం గొడవ పెట్టుకొని
ఎప్పుడు ఇప్పుడు మీరిప్పినా ఎవ్వలిప్పినా పోల్సిందేనే
వివరమైనా పోవాల్సిందే కానీ ఇక ఉంట అన్నారు కదా ఉంట అన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని జడగొట్టాలని నేను కాముగానే ఉన్నా
ఆ పొమ్మన్నాలటగదా
రన్న వాళ్ళ వచ్చి గొడవ చేసిండు గొడవ చేస్తే ఇగ మీ ఇష్టం రా మరి వాళ్ళ ఇష్టం మీ ఇష్టం టాం నాకైతే అట్లా లేదు కదా ప్లేసు నా ప్లేస్ వరకు అయితే నాకు ఖాళగానే ఉన్నది కాబట్టి నాకు ఏం ఇబ్బంది లేదు ఇగ మీరిద్దర్ అట్లనాన్న చేసుకోలంటే వాళ్ అప్పుడు అన్నారు ఉన్నందుకు నేనే ఇప్పుకుంట ఖర్చ పెట్టు వాళ్ళు అన్నారు పాపం వాళ్ళు కూడా ఓకే అన్నారు మళ్ళీ మధ్యలో ఏమి వచ్చిందో ఇక
ఇగ అయిపో ఐయిపోల అక్క మల కిరికిరి వదు
ఇకా మళ్ళీ మాట్లాడుకున్నాక శోభక్క వాళ్ళు ఎందుకు ఉండాలి ఆడాన్నదట పాళ్ చేస్తే అయిపోతుంది కదా అంత దీశేత్ అని అంటే మళ్ళాచది అదే ముచ్చట మరి అపుడే మీరు ఇద్దరు ఉన్నారు కదా భార్యభర తలు మాట్లాడేటప్పుడు సరే ఉండనీ వానికి పిల్లలని దీస్ కొనిడి పోతారు మేము కూడా పిల్లగాని దగ్గ పోతాం ఇప్పుడు ఇల్ కడతలేం కదా కడతనో తీసిపిద్దు ఇప్పుడు కడతలే కాబట్టి ఏం ప్రాబ్లం లేదన్నారు
మళ్ళ ఏం అనుకున్నారు ఇంటివేనంకా ఇగ అది మనకు తెలువద్
ఉహు
నైటు పిష్ తీసుకొచ్చినక్క హనుమకొండ నుండి
హన్మకొండ ను తెచ్చిండా
ఆ నిన హన్మకొండ పోయిండు మా సారు ఆడిపోతే వాళ్ళ ఫ్రెండు చాపల ఫిష్ వ్యాపారము
ఆహా
ఆ ఇగో ఇచింది అయో కిలో అయితయ్ ఈ రోజు ఎవ్వరం తినం కదా
సోమవారం కాదు
ఊ నైటే బ్రష గడి అన్ని కలిపి పెట్టిన అన్నట్టు
ఆహ ఫ్రిజ్ ఉన్నది కదా
లేదు లేదు ఫ్యాన్ కిందనే పెట్టిన అన్ని కలిపి
ఆహా
ఊ పెట్టి పనయినాక వేంపి స్నానం చేయి మళ్ళా స్నానం చేసినాక వేంప కంటే స్నానం చేసే ముందు వేంపిన
ఉహు సరే మరియు చేస్ ప్పురా ఉంటాన అ